ఆ
ఉమ్ అది అట్లా తీసుకుంటే అది ఆ బిల్జ అప్లికేషన్ లాగా బిల్ చేస్తామంటే మనకి వస్త ఉంటుంది కదా మనకి
ముహు
అదే మేము నేను చెప్పినా కదా కాలేజ్ లో వెబ్ డిజైనింగ్ వెబ్ డెవలప్మెంట్ ఇది చేసినాం అది చెప్ప చెన్నా కదా ఇదే చేసింది వెబ్ డెవలప్మెంట్ చేసింటే మా హెచ్ఓడి ఉనుకొని దీనికి సెక్యూరిటీగా పెట్టి సెక్యూరిటీ ప్రైవసీ కొంచెం ఎక్స్టెండ్ చేసి అప్లికేషన్ బిల్ చేయండి అప్లికేషన్ బిల్ చేసి పేటెన్ తీసుకోండి బావుంది ఐడియా అని చెప్పింది
ఇప్పుడు ఆ పెటంట్కి నాలుగు వేల రెండు వందలు ఇప్పుడు అప్లికేషన్ ఎవరు డెవలప్ చేస్తారు
పో
నేనా నాకు రాదు కారున్నా సరిపోయినా ఒక అనుకో నాకు రాదు అప్లికేషన్ డెవలప్ అంది
న తెలష్మలువకు రాద
అసలు ఎవ్వరికి రాదు అసలు నేను కావాలంటే నేను నేర్చుకుంటాను నా కుందకి
కు
అప్పుడు చూద్దాంలే అప్పుడు అప్పుటి వరకు డబ్బులు సేవ్ చేసి పెట్టి ఎక్కడ పోతావ
హ ఎక్కడో ఎందుకు నెక్స్ట్ మంత్ అది మేలో ఇంటర్న్షిప్ పోతాన్న
ఆ
ఇంటర్న్షిప్ మనీ ఇ పలహ్యలాచ పేస్ట్ ఇంట్లో అమ్మకి
ఏ మ
ఇంటర్న్షిప్ లో వచ్చేస్త అయిపోడి ఒక్క రూపాయి కూడా నేను ఈయన అనేసి
ఆ
మరి ఏం చేసామని నాకుంటది కదమ్మా తత జాబ్ జాబ్ సర్చింగ్ ఉంటుది
ఆ
అప్పుడు అన్నింటికి మిమ్మల్ని అడుక్కకోలేను కదా నేను అని చెప్పిన
ఆ
అ
అంతేలే నేను నేను ఇప్పుడు ఇది చేస్తాను కు ఇంట్లో ప్రతిదానికి ఇంట్లో అడిగీనా కదు ఒక్కార మో మాట
అదే ఎందుకో అడగ బుద్ కాదు రా అన్ ట్కి ప్రతి చిన్నదాని కూడా
కేవు సక మది
ఏయ్ కాల్ కట్చేకు
లేదు లేదు చేయలే చేయలే చేస్తా మళ్ళీ చేస్తా అని చెప్తే ఆనికి
అదే నాకు ఏమో నాకు ఇప్పుడు కూడా హాస్పిటల్కి పోయినానా ఇంట్లో అడగ బుద్ధిగాల అమ్మా ట్వివెల్ హండ్రెడ్ డిచ్చింది ఆ అమ్మమ్మ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది ఇంకా దాంతోనే ఖర్చు పెట్టుకున్నా
నాక్ అమ్మ నాకు తెలిసిందే కదా అమ్మ మూడు వందలు మూడ నాలుగుొందలు ఐదు వందలు దాకిచ్చ అమ్మ
ఉ
నేనే చాల్ లే మ అని చెప్తి నాకుళ దగ్ర తీసుకు తీసుకోవాలంటేనే బా ఎటో ఉంటుంది కదా నాకు అసలు తీసుకోవాలంటేనే
ఆ ప్రదీపా హండ్రెడ్ అడిగా ఆ
ప్రదీప్ ఉమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే చూడు అనే
ఆ
ఆ హండ్రెడ్ వేపిచ్చిన హండ్రెడ్ వేసిన
మేడంమ్ గారితో బయట తిరిగే క
లేదు వన్ ది ఏదో ఆర్డర్ ఆర్డర్ ఉంద ఆర్డర్ వచ్చిందంట
హ్
కుర్షర్ట్ ఏందో
రేపు మేగా ఫంక్షన్ కదా దుడ్లే ఏమన్నా చర్దువుకుంటా అన్నాడేమో గాని డౌట్ వోచ్చా ఓ
ఏం డికి అడిగినా నేను ఎమ్ డిక అంటే ఇట్లా షర్ట్ ఆర్డర్ పెట్టినాను అన్న
ఆ అదేలే మెగా ఫంక్షన్ కదా రేపు
హ్
అందుగా ఇంట ఉన్నావు. ఈ రోజా ఆ ఆ అవునుమా ఈ రోజె ఈ రోజె ఈ రోజే అయినా దాంతో ఏమీ ఏం అసలు ఎవరు అంత ఫేమ్ అంత బాగుండరూ అసలు దాంతోప్పా యాక్టర్స రాలేదు.
ఆ అ ఏం కాదు
ఆ ఏంటి చెప్పు గీతా మాధురి అంటే అసలు నువ్వేనాన్న అనుకో బొక్క దానికి డబ్బులే బొక్క రావటమే బొక్క అసలు సమ్యక్కి పిలిచినారు డబ్బులంతా బొక్క అసలు చెప్పాల అంటే పిలిచిన డబ్బులంతా బొక్క
హ్
అంత కోపం వచ్చింది. నాకి
ఎవలా ఇప్పుడు ఫేమ్ లో ఉండలేద వాళ్ళని పిలుచొచ్చు కదా
అదే ఆహా అట్లంతా అయ్యలేదు. మీరంతా బాగానే పిలిచినరూ కదా నీకేమంత బాధ ఇప్పుడు
మనంతా బానే పిలీచినారప్ప
హ్ మా దాంతోన సురభికి బాగానే పిలిచినారు. సమ్యాక్కె అన్యాయం చేసింది. సురభికి చానా మంది వొచ్చిన్నారు.
ఎవరూ ఎవరు వచ్చిన్నరా
ఫరియా అబ్దుల్లా
హ
ఆ మళ్ళీ రోహిణి తేజు మళ్ళీ వాళ్ళు తేజు దాని పేరు తేజు అని తెలుసు నాకంతే
హ్
మళ్ళీ షాక్ అయ్యారా కాదు ఇది ఏది అదదో అంటం కదు. అది అవునా నిజమా యాంకర్ ఉండ్లే అది యాంకరింగ్ అది మళ్ళీ బా బాలయ్యా సినిమాలో ఎవరో హీరోయిన్ యాక్ట్ జెసింది.
హ్
ఆయమ్మీ వోచ్చిందా మళ్ళీ అంతే అంతేగా అంతేగా ఎఫ్ టూ లో వాడు ఉంటాడు కదా
వాడే అనుకుంటా కరెక్ట్గా తెలీయదు మేమంతా వాళ్ళని పట్టించుకోలే మేము ఫరియా అబ్దుల్ వచ్చినప్పుడు అరిసినాంకా
అ
అమ్మాయిలంతా వాలో వచినప్పుడు అలుస్తన్నారుా అయ్యాయో యారా ఇది యారా తల కాయ నొప్పి అనుకని మేము సైలెంట్కి వెళ్ళిపోయినాం వెనకాలకి స్టాల్స్ దగ్గరికి వెళ్ళిపోతాం మేము ఆ టై లో వీళ్ళు వచ్చిన టై లో ఆయమ్మ యాంకర్ అడుగుకుంటాన్ది అబ్బాయి లే రా ఇటి సైడు ఎంకరేజ్ చేయండి అది ఇది అని అందరుూ బయట వెళ్ళియి స్టాండ్స్ లో అబ్బాయిలు ఉంది ఓన్లీ ఫస్ట్ గ్యాలరీ వరకునే అబ్బాయిలు ఉన్నింది
హ
ఇంగ్ ఐదు గ్యాలరీ లు కాలిీ
హ
అంత దారుణం అయిపోయిండ్రి వాళ్ళు వచ్చినప్పుడు ఫర్యా అబ్దుల్లా కూడా అబ్బాయిలు అందరూ ఉండ్రి
హ
అమ్మాయిలో ఒక మూడు గ్యాలరీలు ఉంటారు అంతే
మరి అందరూ వచ్చినప్పుడు ఉండిన్నారుారప్ప అన్ని గ్యాలరీ లో ను
ఆ
మాకు వచ్చిందింది ఎవరు ఫస్ట్ వచ్చి ఈ మా మీనాక్షి చౌదరి వచ్చింది ఫస్ట్ ముప్ప రోజు తర్వాత నిధి అగర్వాల్ వచ్చింది
ఆ
తర్వాత నిద అగర్వాాలైన తరవాత ఎవరు వచ్చినారు వీళ్లే ఏ శ్రీ లీలా తేజ సజా వీళ్ళు వనచ్చినారు
ఉ హ్ తమన్నానా
తమన్ తమన్ ఎస్ ఎస్
తమన్ అదే కదా తమన్నా ఏంటికి వస్తుంది అని ఆలోచిస్తూ అది ఈ మధ్య కాలేజీ ఇవెంట్ ఆదానికి పోతాంలేదంటే తమన్నా
వచ్చిందిగా మొన్నేదో వచ్చింది
ఏమో అట్లా అంట ఉండ్రి మాఓ లేదంటే మా వాళ్ళు ఏమో రావట్లే దో తప్పులు చెప్పరేమో తమన్నా అని పిలిచినాము కాకపోతే తమన్నా వాళ్ళ రావటానికి కుదరదంటా అని ఏదో చెప్పిన్నారు
ఏదో లాస్ట్ లాస్ట్ ఏదో పోయిందిరా మా ఫంక్షన్స్ అప్పుడే
హ్ హ్ ఉ జాన్వీ కపూర్ వాల్ చెల్లెలుండ్లే ఆ అమ్మాయిను ఆ అమ్మని పిలిస్తే నాకు వేరే ఐఐటి వర్క్ ఉంది
ఊ
వేరే ఐఐటిలో ఇన్వైట్ చేసినా నేను
ఊ
అని చెప్పి నేను ఐఐటికి పోవాల అని చూపి వెళ్ళిపోయిందంటా ఆమె వీళ్ళ కావాల్సిందేలే మండళ్ల అట్లా
ఇంగా మేము మృణాళ్ ఠాకూర్ కూడా పిలిచింటిమి మేము మృణాళ్ ఠాకూర్ ఇక్కడా పిలిచింది అందుకని రల
మర్నాల్ ఠాకురా
ఊ
ఉ ఉ ఈఈ దరిద్రం ఇన్స్టాలో నిలుపనే నిలుపుతా రీల్స్
ఎవరు
ఫ్రెండ్స్ ఉ
ఉ ఉ
మళ్ళీ పంపించవన్నీ ఇట్లా అట్లా రీల్స్ కూడా కాదు పొరపాటుని ఇంట్లో వాళ్ళ ముందర ఓపెన్ చేస్తే బ్యాగ్స్ సర్ది బయట ఎళ్ళిపోమంటారు
ఊ
అట్లా రీల్స్ పెడతరు
ఆ
యా
మాకు ఈరోజు
ఉమ్
శివరాత్రి జాగారాం అనుకొని జా గరం చేసి రిజర్ రికార్డు రాసుకోరండ అని చెప్పినార రా
ఎవరా
అ సారు
మా సార్ అట్లే ఏమి చెప్పలే కాని డైరెక్ట్ గా
ఉమ్
ఇన్ డైరెక్ట్ గా మీకు ఇంకా రోజు షి శివరాత్రి అని చెప్పిర్రు దాని బట్టి మాకు ఫ్యూచర్ అర్థం ఆయా టకమాని వెళ్ళాం ఎస్ ఓపెన్ చేస్తిమి
ఉమ్
చూష్ తే ఎన్ని అసైన్మెంట్లు ఎన్ని హోమ్ అసైన్మెంట్లు ఎన్ని ఏఎల్ఎమ్సు మళ్ళీ మధ్యలో ల్యాబ్ ఎగ్జామ్లు
ఉ
అది ఏమ ల్యాబ్ ఇంచే మ్ చంళంట ల్యాబ్ ఇంటర్నల్స్ ఎగ్జామ్ అంటా
ఉమ్
అది దాని తర్వాత మళ్ళా మిడడ్బడ్బటటు మళ్ళీ దాని తర్వాత తా సెమ్ము దాని తర్వాత ఆ ఎక్స్టర్నల్స్
ఉమ్
వద్దులే ఓ రెండు నిమిషాలు దేవుడు కనిపించినాడు కళ్ళ ముందర మాకి కర్చీక మళ్ళి ఇంకో కాల్ చెయ్ హలో